నమస్కారం అండి
ఆ నమస్తే అండి వినిపిస్తా ఉందా నేను మాట్లాడేది క్లారిటీగా మీకు
ఆ వినిపిస్తాందండి మా వాయిసు వినిపిస్తాందా మీకు
చెప్పండి
ఓకే అండి మనం ఇప్పుడు కొన్ని విష్ షయాల గురించి చర్చించుకుందామా అండి.
ఆ చర్చిచ్చుకుందామండి.
సోషల్ మీడియా గురించి చెర్చిచ్చు
ఆ ఓ కే ఓకే అండి హాట్ టాపిక్ సోషల్ మీడియా
అవునండి. స్తా ఉన్నాం కదా బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి సోషల్ మీడియా ద్వారా
ఆ అవునండి
హ్మ్ అవునవును చిన్నపిల్ల్ అవునం యూస్ చేస్తా స్తానండి ఎప్పుడే అంటే నాకు యూజ్ నాకెప్పుడు కావాలనుకుంటే అప్పుడంతే.
ఓకే ఆ మీది ఏ ఏ ప్లాట్ఫామ్స్ లో యాక్టివ్ గుంటా రండి సోషల్ మీడియాలో
ఇన్స్టాగ్రామ్
ఓకే ఇన్స్ ఇన్స్టాగ్రామ్ వాట్సప్ గాంతేనా అండి యూట్యూబ్ చూడరా అండి మీరు?
చూడదండి, ఇన్స్టాగ్రామ్ ఒకటి ఉంటే చాలు కదా అంది లైఫ్
అహహహా హా అదైతే నిజమే లేండి. మ్మ్ అసలు టైమే తెలీదు కదండి దాంట్లో రీల్స్ చూస్సా ఉం
అస్సల అండి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు అట్ ట్లే టైం వేస్ట్ అయిపోతానే ఉంటాంటదండి.
ఆ అదైతే కరెక్టే అండి. మ్మ్ బాగా గట్టిగా అనుకుందాం అండి ట్రై చేద్దాం. ఆ అంటే మనం ఏ వేళ యూజ్ చేస్ కుంటే ఆవే అండి. దేన్నైనా అంతే ఏ సోషల్ ప్లాట్ఫామ్ అయినా మనం మన మంచికి యూస్ చేసుకుంటే మం చిగా ఉంటది లేదు అంటే పోతది.
మీరు ఎంత సేపు యూస్ చేస్తా స్తారండి సోషల్ మీడియా రోజుకు.
టైమ్స్ ఎక్కువ యూస్ చేసాయండి ఈవినింగ్ మ ఖాలీగా ఉంటా ఈవినింగ్ నుంచి ఆ నైట్ పడుకునే వరకు క్కు సోషల్ మీడియా పైనే ఉంటా అండి నేను ఇంకా ఎప్పుడైనా ఇంకేమైనా వర్క్ ఉంటే వర్క్ ఉంటే వర్క్ చేసుకుంటాం గానీ ఏం వర్క్ లేదంటే ఇంకా ఏం చేయగలమండి మనం కూడా టైం పాస్ కావాలి కదా ఆ ఇంకా ఇంట్లో ఆ అదైతే నిజమే ఫస్ట్ వర్క్ చేసేసుకని ఆ ఇంకా ఫ్యామిలీస్ తో ఫ్రెండ్స్ తో కాల్ మాట్లాడేసిన తర్వాత ఇంకా ఏం వర్క్ ఉండదు కదండి కాలి అ ఎట్లో టైం పాస్ కావాలి కాబట్టి ఇంకా
మీరు మీరు ఏది ఎక్కువగా చూస్త సరండి ఏ సోషల్ మీడియా యూజ్ చేస్తారు మీరు అ
ఇన్స్టా యూట్యూబ్ అండి ఇంకా వాట్సాప్ అండి ఐతే జస్ట్ స్టేటస్లు చూడ్డానికి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మెసేజ్ చేస్తేళ్ళతో చిట్చాట్ చేయడానికి కి ఇంకా ఆ అట్లా వాట్సప్ యూస్ చేస్తా అంతే ఇంకా యూట్యూబ్ అయితే మూవీస్ కోసం ఆ అంతే యూట్యూబ్ అయితే ఇంకా మూవీస్ కోసము
మీకు సోషల్ మీడియా ఉపయోగించడం వల్ల మీకు సోషల్ మీడియా మీరు ఎందుకు అంత ఇష్టంగా ఉపయోగిస్త
అ అంత అంత ఇష్టం ఏం లేదండి జస్ట్ టైం పాస్ కోసం యూజ్ చేస్తా ఉంటా నేను అంతే టైం ఉన్న ఆ కొంతమంది అడిగి అయిన వాళ్ళు ఉంటరు కదండి ఏదైనా వేరే వర్క్ ఉన్నా కూడా ఆ వర్క్ పక్కన పెట్టి మరి మొబైల్ యూస్ చేస్తా ఉంటా టారే ఆ టైప్ అయితే కాదు వర్కుంటే ఫస్ట్ ఆ తర్వాత ఇంకా ఏం లేనప్పుడు ఇప్పుడు ఇదే గతి కాబట్టి అ వీటినియూ చేస్తా ఆ ఇంకేమో ఒకటి చేయాలి కదండి టైం పాస్ కావాలంటే అందులోనూ ఎవరితేనా పక్కన మన ఫ్రెండ్స్ తో అట్లా మాట్లాడదమ్మా ఎవరితో అయినా అంటే ఏ మన దురదృష్టం ఏందో గాని ఆహా మన దరిద్రం ఏంటి గాని అ పక్క
ఆ అవునండి అవునవునుడి
ఆ ఇంకా మనకున్న ఆ ఇంకా మనకున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ మొబైల్ చూ చూడాలి కాబట్టి ఆ ఇంకా చూసా ఉండి
సోషల్ మీడియా మన జీవితంపై చాలా ప్రభావం చూపిస్తా ఉందండి కాలంలో మాత్రం
ఆ అదైతే నయండి ముంద అయితే అసలా మొబైల్స్ ఉండేటివి కాదు ప్రశాంతంగా ఉండే ఉండేటళ్ళులేము ఇప్పుడా అమ్మ నాన్న లేకు కున్నా ఉంటారేమో కాని మొబైల్ లే
అని సోషల్ మీడియా ఇది మొబైల్ సోషల్డి
ఆ అది లేకుంటే ఉండలేరు
సోషల్ మీడియా ద్వారా మనం చాలా సమాచారమే తెలుసు కోజి కానీ దాని వల్ల చెడూన్ దీన్ వస్తాం లాభము ఉందండి
అవును మంచిగా యూస్ చేసుకుంటే మనాస్ సొసైటీలో ఏం జరుగుతాంది వేరే కంట్రీస్ నుంచి కూడా సమాచారం వస్తా ఉన్
అవునండి ఆ వ్యక్తిగ వ్యక్తిగత సమాచారం పంచుకోవడం అలా
ఆ ఏ విషయాలు చూసుకున్నా కూడా ఇఫ్ మంచి వే లో యూస్ చేసు తున్నారు సోషల్ మీడియా అని అంటే లైఫ్ సెట్ అయిపోతాది కానీ కానీ మా టికే అంటే అదే చూడలేం కదండి మనం కూడా
ఆ అపరిచితులతో సోషల్ మీడియాలో అపరిచితులను మనము తెలుసుకుంటాది ఆ అవునండి అవునండి కానీ మనం సోషల్ మీడియాలో ఎ కు మోసాలు బా జరుగుతూ ఉంటాంటాయి కదందండి కాలంలో మనం అలా చూస్తా ఉన్నాను దాని మీద మీ అభిప్రాయం చెప్పగలుగుతారా
ఆ ఏముందండి అంటే చూసి కొన్ని కొన్ని ఉంటాయి కదండి ఇన్సిడెంట్స్ వాటిని చూసి ప్పుడున్న యంగ్ యేషి యంగ్ జనరేషన్ ఏమైతాందంటే చాలా ఎఫెక్ట్ అయిపోతాంది దాని వల్ల అంటే ఇప్పుడు ఏదైనా ఒక వీడియో చూడ్డం వల్లనూ ఏదైనా ఒక మూవీ చూడ్డం వల్లనూ వాళ్ళకి ఈ హార్మోన్స్ ఎఫెక్ట్ టింగా దా అందువల్ల ఏం చేసి తిన్నారో కూడా
అవునండి చిన్న పిల్లల నుంచి అడిక్ట్ అయిపోతా ఉన్నారు మ్మ్ అటి
తెలా ఇంకా కొంతమంది అయితే మేం చూసా ఉంటాం నార్మల్ గా కాల్ మాటాడు తిన్నారనుకోండి వాళ్ళు పక్కన పాము పోతాందో తెలీదు ఏం పోతాందో తెలి
అవునండి ఫోన్ అలా అడిక్ట్ చేసేసిందండి మనుషుల్ని
ఆ నిజమే అండి మనిషికి ఏమయిపోయినా కూడా వాళ్ళు ఈ మధ్య పట్టిచ్చుకోరు జస్ట్ పో మాట్లాడతావున్
అవునండి ఫుడ్ లేకుండా అయినా ఉండచ్చు గానీ ఫుడ్ లేకుండా అయినా ఉంటారు గానీ ఫోన్ లేకోకుండా మాత్రం బతకలేరు అండి ఉమ్మ్
ఇంగ కానీ దీనివల్ల ఇప్పుడు చూడండి లాస్ట్ అంటే ముందు జ రేషన్సు మ నా న్న వాళ్ళు వాళ్ళంతా ఏమైనా చదువుకోవాలి ఏదైనా సమాచారం తెలుసుకోవాలి అన్న వాళ్ళు ఉమ్మ్ బు క్స్ లో చదువు కునేటోళ్ళు ఇంకా న్యూస్ పేపర్స్ చదివేటోళ్ళు ఇప్పు ఉమ్మ్‌ ఇప్పుడెవరున్నారండి న్యూస్ పేపర్ చదివేటోళ్ళు ఎవరున్నారండి ఇప్పుడు అందరూ ఏమనంటే సోషల్ ప్లాట్ఫామ్స్ ఆ ఏం తెల్సు కోవాలి ఇంకా ఆ వస్తుంటది కదా న్యూస్ మొత్తం మొబైల్ లోనే వస్తుంటది ఎదా అంటారు
అవునం అవునవునవును చానా అడిక్ట్ అయిపోయారండి సోషల్ మీడియాకి మనము సోషల్ తల్ మీడియా ద్వారా మనము అదే చెప్పా కదా లాభాలున్నాయి కలు ఉన్నాయి
ఉ ఇంకా ఇంకా ఇంకొక లాభం ఏంటంటే ముందయితే లీ బుక్స్ లోనే బుక్స్ లో నుంచి చూసే చదువుకునేళ్ళు ఇప్పుడైతే మనకి ఏం కావాలన్నా అది వసారి మొబైల్ లో జక్ష డౌన్లోడ్ చేసుకుందామా ఆ వసి డౌన్లోడ్ చేసుకున్నామా పీడఎఫ్స్ అన్ని ఓపెన్ చేసామా చూ అన్నట్టు ఇప్పుడు ఎవరు
అది మనము స్టైమ్ ఆదా చేసుకోవడం అలా కూడా ఒకటి టైం ఆదా చేసుకొని మనము బాగా చదువుకొని ఎగ్జామ్స్ బాగా రాయడం అదొక బెనిఫిట్ కానీ చదువుకుంటున్నాము అని టైం వేస్ట్ కూడా చేస్తా ఉంటాం పీడిఫ్ డౌన్లోడ్ చేస్త
ఆ ఆ అదే అండి ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటున్నాయంండి బుక్స్ చెప్పండి ఆ అవును ఇంకెప్పుడైనా ఎగ్జామ్స్ ఎప్పుడైతే ఆ ఇంకెప్పుడైనా ఎగ్జామ్స్ అయితే నోట్స్ వెతుక్కవడానికి ఎంత టైం వే చెబుతాదనండి మనం అసలే నోట్స్ వెతుక్కోవడం కూడా రేపు ఎగ్జామ్ అంటే ఈ తంగదా
ఆ అవునండి ఇప్పుడు అలా కాదు సోష ఎగ్జామ్ హాల్కి కూడా ఫోన్లు ఎత్తుకొని పోయి ఆటి బుక్కులు ఎత్కుపోకకుండా
హ్మ్ ఫోన్లు ఎత్తుకుపోయి ఫోన్ లో చదువుకుంటా ఉన్నాంహ్మ్ అట్లా జనరేషన్ చేంజ్ అయిపోద్ది ఆ ఆ టెక్నాలజీ ఫుల్ ఇంప్రూవ్ అయిపోతా ఉందండి
అయిన కూడా చిన్న పిల్లలు కూడా సోషల్ మీడియాని చాలా ఉపయోగించేస్తున్నారండి వాళ్ళకి ఏజ్తో డిఫరెన్స్ లేకోకుండా వాడుతున్నారు
ఏది మంచి ఏది చెడు అని తెలుస్తది కొంచెం ఇంకా చిన్న పిల్లలకి ఏం తెలుస్తాదండి వాళ్ళకి టైం పాస్ అయితా ఉండి ఏదో ఒకటి వస్తుంద అంటే వాటిని చూడడమే చూడడమే చూడడమే ఆ చిన్న ఆ చిన్నపిల్లలకే ఏమైతే ఆ చిన్నపిల్లల కే ఏం లేండిగ అందరిక్ కి సోషల్ మీడియా వల్ల అది మొబైల్ వల్లయ్ తే ఫుల్ ఎఫెక్ ట్టెయ దాన్నుండి వచ్చే రేడియేషన్ వల్ల, ఆ ఇంకా కొంతమంది నైట్ టైమ్స్, నైట్ టైమ్స్ కూడా ఆ, ఆ నైట్ టైమ్స్ గుడ ఇంకా మొబైల్ డేటా ఆన్ చేస్కొని ఆ ఇంకా నైట్ టైమ్స్ సిప్ ఆ కనీసం పడుకునే అప్పుడు కూడా మొబైల్ డేటా ఆఫ్ చేసుక్కొని బడు కొరండి కొంతమంది అప్పుడు దాన్నుండి వచ్చే రేడియేషన్స్ వల్ల, అదైతే నిజమండి. న్ వల్ల వచ్చె రేడియేషన్స్ వల్ల ఆ హెడ్డె గానీ మై గ్రిన్ గానీ ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ గానీ, ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ గానీ ఎంత ఎఫెక్ట్ జుపిస్సాంటే, ఉ కంపట్టు అంటే చ్ మంచి వుడున్ చాలా ఉంది. గాని కానీ జా మనుషులందరు తొందరగా అడిక్ట్ అయిపోయేది చెడుకే కదండి, అట్లా సోషల్ ప్లాట్ ఫామ్మ్స్ ఆ, హుం, ఆ చాలా మి న్నిమ్మంగ యూస్ చేసుకుంటూ మ్యాక్స్ అంతా ఇ య్ ట విసాల్ ఆ బైట ప్రియారిటీ ఇచ్చుకుంటు సోస్ షల్ మీడియాని చాలా తగ్గించాలండి అప్పుడు క్ హెల్త్ బావుంటది, మనిషి ఫిజికల్ గా బావుంట్రరు మెంటల్గా వాల్తాంటరు, ఆ అవునండి.
టయ్ పెయ్ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోవడం వల్ల మనము మనం ఏం జెస్సన్నమ్ అనేది గుడా గ్రహించలేకపోతన్నం అం.
ఆ అవ్ న ండి అదిఐతే నిజమే ఓకే అండి.
ప్రయం చెప్పగలువుతారా. మీ అభిప్రాయం ప్రకారం సోషల్ మీడియా మంచి చిర లేక చెడ్డదా అండి.
అ ఏదో కొంచెం రీఫ్రెష్ కోసమైతే మంచిదే గానీ ఏ టెన్ మినిట్సొ, ఫిఫ్టీన్ మినిట్సొ అయితే ఓకే గాని, ఆ చ్ అట్ల ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఓ కే గాని గంటల్ తరబడి సోషల్ మీడియా పైన ఇన్స్ స రీల్ జుస్ ర్రోల్ చేసుకుంటూ టుబ్రిల్స్ కోల్ చేసుకుంటూ ఉంటే టైం వేస్టే, ఆ టైం వేస్టే మన లైఫ్ ఎట్టుపోతుందో మనకే తెలియదు కద డి ఆ జస్ట్ ఆ జస్ట్ రీఫ్రెష్ అవ్వటానికి అయితే ఓకే అండి రిఫ్రెష్ అవ్వడానికి అయితే నేను సోషల్ మీడియాని సపోర్ట్ చేస్తా చాలా అంటే చాలా అండి అసలు అది ఆ పాజిటివ్ వే కంటే
నెగటివ్ గానే ఎక్కువ వెళ్తా ఉందండి అవునండి భవిష్యత్తు లో కూడా యువత మీద చాన ప్రభావం చూపిస్తాదండి మాత్రం ఉన్ సోషల్ మీడియా అవునండి సోషల్ మీడియా లేకుం త జీవితం ఆ నమస్కారం అండి
ఆ ఆ చెప్పండి